హలో
హలో
హలో
బాగున్నారా
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు హ్మ్ ఏం చేస్తున్నారు
ఎం చేయట్లేదు బొప్ బొప్ బొప్పాయి కాయ తింటున్నాను
ఊ
మీరేం చేస్తున్నారు
మేము గార్డెన్ వర్క్ చేయాలనుకుంటున్నాం నీళ్లు వస్త వస్తున్నాయి
ఏమి ఏసారండి గార్డెన్ లో
మేము వంగ మొక్కలు గోంగూర పాలకూర ఇంట్లోకి కావాల్సిని వ నే ఎస్
వేసారాండి మీ వెజిటేబుల్స్ అన్ని ఇంటికాడ పండిస్తారు ఏంటడి మీరు
ఆ వెజిటేబుల్స్ అన్ని ఇంటికాడే పండిస్తాను టమాటాలు కాలీఫ్లవర్
ఆహో
చుక్కుడుకాయలు కాకరకాయలు నాకు గార్డెన్ వర్క్ అంటే చాలా ఇష్టమండి పూల మొక్కలు లన్నా
పువ్వులు ఏమే మొక్కలు వేసారండి
పూలు గులాబీ మొక్కలు ఇంట్లో ఉంటాయి కదా అంటే వి డో దగ్గర పెట్టుకున్నా బతికేవి ఇండోర్ ప్లాంట్స్ అని స్నేక్ ప్లాంట్ మనీ ప్లాంట్ ఆ అలాగా అని కుండీల్లో పెంచుతూ ఉంటాను
ఓ
డెకరేషన్ మకు డెకరేషన్ చి మొక్కలు కూడా ఉంటాయండి
బానే పెంచుతున్నారండి మొక్కల అవి మీరు గుడ్ హ్యాబిట్ ఏం నేను ఎందుకు అది కూడా
ఆ అవునండి మార్కెట్ లో అమ్మిన ఎక్వరేట్ చెప్పేస్తా ఉన్నారు
నర్సరలో ఏ ఫ్లవర్స్ కొత్తగా కనిపిస్తాయి తెచ్చిం ఇంటి కడ వకస్తారండి
అవునండి చాలా మొక్కలు తెచ్చాను అవి నర్సరీలో బాగా ఉండేవి ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయాేయండి ఒక నాలుగైదు రోజులండి
అదెంతండి
అంటే వాతావరణం ఆ వాతావరణం సర్లేకో లేదా ప్యాంట్ నీళ్ళ అందుకో మరి ఎందుకోనండి
ఓ అయ్యో ఏం తేచ్చారండి వాళ్లా
గులాబీ మొక్కలు రంగురంగుల చామంతులు ఉంటాయి కదండి చాలా అందంగా ఉంటాయి అవి చాలా అంత మక్కలరంగలు అవి కూడా చనిపోయాయండి కుండీలు తీసి మొ పాడేసానునండి ఇంకా
ఆ అయ్యో అప్పుడు చాలా ఫీల్ అయ్యారండి
బాధెదండీ ఇప్పుడు కూడా కుండీల్ చోతుంటే మ్మ్
ఏ దెబ్బయరన్ని
మళ్ళీ వర్షాకాలంలో పెడతాననంటే సి కాలం కదా సీతాకాలం మంచి వల్ల పాడైపోయిన ఏమో అన్ కున్నాను
ఇప్పుడు సమ్మర్ కదండి మళ్ళ ఎండ వల్ల కూడా పాడై పత ఇదు
అందుకని వాన కాలంలో తెద్దాం అనుకుంటున్నా మీరు మొక్కలు పెంచుతా ఉంటారా
పెంచుతానండి కనంత ఇంట్రెస్ట్ గా ఏమీ చూపు ఇచ్చినజే
మ్ అవునండి నాకు ఏదైనా మొక్క పెడితే దాన్నుండచ్చే కాయలు కోసేటప్పుడు చాలా సంతోషం
సంతోషంగా అని సింది
అవునండి మా టమాటా మొక్కలు ఈ సంవత్సరం బాగా టమాటా ట కాయలు కాసినయ్
మీకే సరిపోయినయండి లేపోతే చుట్టుపక్కల
ఆ ఇచ్చానండి మా అమ్మ వాళ్ళకి ఇంటి పక్కన అక్క వాళ్ళకి మ్మ్ ఆ కాస్ని అండి కొన్ని కొన్ని పండినప్పుడు డల్లా నాకు సరిపడగా ఇంకా ఉన్నాయి ఇస్తూ ఉంటాము ఆ అవునండి
ఇంకా వంకాయలు అవి ఎలా ఉన్నాయండి బా
ఆ గుత్తు వంకాయలు కన్నీ బోరీ వంకాయలు కని పెట్టానండి
రెండు వంకాయ కూడా కారా
ఆ అవునండి ఒక నాలుగు మొక్కలు ఆ ఒక నాలుగు మొక్కలు ఏమో బారు వంకాయలుండి ఒ నాలుగెమో త వంకాయలు ఇంక ఏమో తెల్లవంకాయలు ఉంటాయి కదా
ఆ ఉంటాయండి అవి గుర్తుగా ఉన్నట్టుండి ఉంటాయి అవి కద
ఆ అవి పచ్చడికి నూను పచ్చి పులుసుకి బాగుంటాయండి
ఆ
అందుకని అవి కూడా కన్
పెతార ఇటు వంట పని ఇంటి పని, ఇటు గార్డెన్ పని ఎలా మేనేజ్ చేస్తున్నారండి అసలు మీరు.
చేస్కోవాలి కదండి. మరి కొంచం గోంగూర, కొంచం తోట్. కూర కొంచెం, చుక్కకూర, కొంచెం పాలకూరా. అన్నీ కొంచెం కొంచెంగా పెట్టానండి.
కవర్ చేసేస్తున్నారండి, ఎంతైనా మనం బయటకోన్న. దానికిమే, ఇంట్లో పెంచిన అళ్ళకి చాలా టేస్ట్.
అవు అవునండి, మేము చాలా రోజులు అవుతుంది, మార్కెట్ లో కూరగాయలు కొనుక్కొని.
ఆహా ఇలా చేయడం వల్ల. ఇక్కడ మనీ సేవ్ అవుతుంది, మన హల్త్ కూడ్. ఆ చాలా బాగుంటందండి. మార్కెట్ లో కొండం వల్ల అయాన్నీ మెడిసిన్స్. అవి యూస్ చేసేసి ఉండడం తప్ప ఏమీ లేదని.
అవునాన్. తెచ్చినట్లోలో కన్ని కూడా కొన్ని. కూరకు పనికికొస్తే కొన్ని, పాడేయవలసి వస్తుందండి. అందుకని మాకు స్థలము చాలా ఉంది, ఇంటి పక్కనని. అన్ని మొక్కలు వేస్తున్నానా అండి హుమ్మ్.
కాజాల్.
అన్ని కొత్తగా, క్యాబేజీ పెట్. ట్టానండి అవి ఇప్పుడు. అప్పుడే కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. ఆ అవునండి, ఎండాకాలంలో పండే విత్తనాలు పెట్టానండి.
ఆ. ఇప్పుడు సమ్మార్ వస్తుంది కదండి.
కూడా ఉంటాయి మాకు. మార్నింగ్, ఈవినింగ్ కూడా మాకు నీళ్ళొస్తాయి
ఆ అది కూడా ఒక బెన్ఫిట్. తెలుండి.
అవునండి ఉన్నవన్నీ వృధా చేయడం ఎందుక్లని, మొక్కలు పెంచుతున్నానండి. ఉమ్.
చాలా మంచిగా ఆలోచించి. మే.
అవునండి మాక్ అందులోనే పెద్ద పెద్ద మామిడి మొక్కలునూను, కొబ్బరి మొక్. మొక్కలు, పనస మొక్కలు ఉన్నాయండి.
ఆ ఆ గార్డెన్ లోనే అండి. మరి అవి పెరిగితే ఇట్లకి
అంటే ఎండ తగిలిన కాడల్లా నేను వేస్తా వేస్తున్నానండి. అంటే మేము అట్లా నీళ్లు తాగినయ్ వేసుకున్నాము. ఆ లైన్ లో అటు ఇటు ఖాళీగా ఉంటది కదండి.
అక్కడ పెంచున్నా కొంచెం పెద్దయిన తర్వాత అవి తీసి పొలం ఉంటే పొలంలో వేసేస్తే
అంటే మాకు పక్కన చాలా స్థలం ఉంది. అది ఇల్ కట్టుకోవడానికి కూడా పనికిరాదండి.
ఆ
అందుగా ఆ అవునండి పైన ట్యాంకీ ఉంటది. కదండి ట్యాంకీలో నుంచి ట్యాంకీ నిండిపోయిన తర్వాత అంత నీళ్ళు కరతా ఉంటాయి కదా ఆ వాటర్ అటు వెళ్ళేటట్టు పై నుంచి పైప్ వేసుకున్నామండి.
ఆ
ఆ పైపు నిండిపోయినా మా మాకేమి ప్రాబ్లం ఉండదండి. ఆ అవునండి అవి మొక్కలకి కూడా పెట్టుకున్న తర్వాత మేము కట్టేసుకుంటున్నాం నీళ్ళు
ఆ
పావుల చిచ్చ పె పెంచుతున్నారండి మొ
ఆ అవునండి హ్మ్ ఇంకా మాకు మాకు చేలో అయితే బ్రౌన్ కలర్ జామకాయలు ఇంకా కొనుకునే పని లేకుండా మా వారు
ఫ్రూట్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయండి మీకు
అవునండి బొబ్బస్కాయలు అని జామకాయలు, ములక్క కాయలు మామిడికాయలు ఆ అవునండి. అన్ని ఉన్నాయండి మాకు కొనుక్కోవడం కొంచెం తక్కువ కు వండి మీర్
అలా కొనుక్కోకుండా ఉంటేనే బెస్ట్ లే
అవునండి పిల్లలకి అవి పెట్టడానికి కూడా మేం చాలా ఇష్టంగా చూసుకుంటామండి
చిన్నప్పటి నుంచి ఇలా రాదేమో
అవునండి ఊ డ్రాగన్ డ్రాగన్ మొక్క కూడా మేము ఔన్ ట్లోనే పెంచుతున్నామన్ ఊ
ఊ వేసిన టూ ఇయర్స్ కో త్రీ ఇయర్స్ కో వస్తుదండి అది
అవునండి త్రీ ఇయర్స్ అండి మేము రీ మేము రీసెంట్ గా తెచ్చుకున్న దాంట్లో నుంచి గ్రోత్ చేస్తున్నాను దానికి ఒక వన్ ఊ టూ ఇయర్స్ లేదండి టూ ఇయర్స్ అవుతది టూ ఇయర్స్ పైనే అవుతదండి
ఆ ఇంకా వన్ ఇయర్ వెయిట్ చేస్తే ఆ తెలుస్తుంది
ఇచ్చిమ్ అంటారు ఆ అది కూడా ఆ మేము ముప్ పొలంలో ఏసామండి మ్మ్
మీరు మొక్కల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి బలే
అవునండి అవునండి ఇంకా ఉన్నాయండి అవి కూడా ఇంకా ఎయ్యాలి. లీ వా కయిలంటారు అవి మాకు మా చిన్నతనంలో అడవులో నుంచి తెచ్చే వు ఆ అవునండి పుల్లగా ఉంటాయి అవి మాకు చిన్న తనంలో అడవులో నుంచు కోసుకొచ్చేవారండి మా తాతయ్య గారు ఆ అలాంటిది ఆ అవునండి చిన్న మొక్కే ఉందండి అది మా తోట్లో వెయ్యాలని చూత్నాను మ్మ్ ఇంక క్ర కాప్సికం అని అవి కూడా ఉన్నాయండి మాకు తో ట్లో ఇది వరకు మేము ఆ అవునండి ఇది వరకు నే మేము మా తో ట్లోనే పెట్టేవోళ్ళమండి కూరగాయ మొక్కలన్నీ నీడ వల్ల అవునండి నీడ వల్ల అవి సరిగ్గా క పండట్ ట్లేదు
ఎక్కడ పొలంలో
అవునండి పురుగులు అవి తినేస్తున్నాయని ఇంకింటి వద్దనే ఎక్కువగా పెడుతున్నామండి. ఊ ముళ్లంగి బీట్రూట్ ఇవి కూడా పెట్టేవారు. ఇంగా టైం కుదరక అన్ అందా ఆ దుంపల్ లాంటివండి ముల్లంగీస్ సాంబార్లో ఎస్తారు కదా
ఏంటి అవి కూడా పండించ్చార అండి అవి మీ సైడ్ పండుతాయండి ముల్లంగి
బీన్స్ క్యారెట్టు అవన్నీ పెట్టామండి. టైం లేకా ఇప్పుడు ఆ వచ్చ ఆ అండి బాగానే సాంబార్లో అట్లా కూడా వేసేదాన్ని.
ఆహా మరి ఇప్పుడు య మరి అవి కూడా వేసిపోయారండి వీటితో పాటు అవి కూడా కవరైటట్టివి.
అంటే టైం లేదు అందులోనే గడ్డి కూడా బాగా వస్తుంది. చేలో దగ్గర కాబట్టి అందు ప్లాన్ చేయాలండి సీట్స్ ఉన్నాయి. కాని పెట్టాలండి.
ఆహా ఊ మంచిగా చేసి అవి కూడా పెట్టేయండి అయితే
ఆ అవి కూడా పెడతామండి. ఇంకా ఆన్లైన్ లో ఈ మధ్యన బాగా ఊ చెర్రీ చెర్రీస్ టైప్ లో ఉన్న లెమన్స్ వస్తున్నాయి కదండి స్వీట్ లెమన్ అని
ఏమోండి నేనేం చూల్లేదు.
మీకు తెలిదు ఆ అవి కూడా తెద్దామని ప్లాన్ చేస్తున్నామండి.
ఓహో అయితే పెట్టేయండి అవి కూడా మీకేం భలే యూస్ అవు
తెలిసింది,
ఆ తెలుసండి.
ఉప్పు కారం వేసుకొని తింటే చా చాలా బాగుంటదండి.
మీకు ఇష్టమేనండి అవి తింటారండి స్టార్ ఫ్రూట్స్
ఆ ఇష్టమేనండి. మీతో మాట్లాడడం మాకు చాలా స సంతోషంగా
నాక్ కూడా చాలా సంతోషంగా మీరు చాలా షేర్ చేసుకున్నారండి.
థ్యాంక్ యూ అండి.